హలో!
ఎంలే కాలి మామిడి చెట్టుకింద కూర్చున్నాను ఆ
కోతులొస్తున్నయ మీ దగ్గరా
ఫుల్లు
అవునా ఈ రోజు మా సైడ్ లేవు.
అవునా
అవునా తిన్నరార
నేన్ తిన్న. పప్పు
ఈ మా ఐకుల్కి మ్యాచ్
ఆ
అఅయితే మ్యాచ్ ఫిక్సైందా ఎవరు?
అబ్బాయి వాళ్ళు
సెకండ్ మ్యాచ్ అన్నరు గదా సెకండ్ మ్యాచ్ అన్నరు గదా అవునా
ఏమో మరి ఏ అబ్బాయి పోతడో ఇక్కడ కొర్వి దగ్గర ఒక్కర్ ఉండరన్నరు.
అంటే రెండు మ్యాచ్లున్నయా రెండు ఇద్దరబ్బాయిలు ఉన్నరా?
ఆ
సౌం అయినా మీ దాంట్ల అమ్మాయిల్ దొరకట్లే అంటుంది.
ఆ
పండగ పన్ అయిపోయిందా?
ఏడ
ఏడ
ఇంకా అయిపోలె
మాదైపోయింది.
అయిపోయింద
ఆ
అప్పుడే
మా అక్కోళ్ళు దేవున్ పెడ్తాన్రు.
ఆహా
ఇవన్నీ చెద్దర్ గిట్ల అన్నీ పిండేస్నం.
ఆ
ఏం లేదు ఇల్లు గడుగుతాంరు అయిపోతది మాదింక కాలే ఎందుకు ఈసారి లేట్ జేసిన్ మీరు శనివారం జేత్తం. ఆ మీ ఇంటి పక్కన అబ్బాయి రాలే ఇంకా ఏందో రాలే ఇంక ఇందాకల వాళ్ళ నాయనమ్మ వ వచ్ వచ్చింది. పాడుకున్నడ్ పోయిండు. అ ఏదో సౌండ్ అయితుంది. ఏమో గర్ గర్ అంటంది. నా వాయిస్ నాకే ఇన్పిస్తన్ తందా నా వాయిస్ నాకే వినపడుతుంది వినబడుతుంది గనీ నీది ఇనవడుతంది నాది ఇనవడుతంది. ఫ్రెండ్ జాబ్ ఉన్నదాన్ని వచ్చేస్నవర సుత్తా అది ఎట్లాంటే మార్కెటింగ్ చేయాలంట ఆ కొన్ని మెడిసిన్స్ ప్రోడక్ట్స్ అంట ఫస్ట్ అవి మనం వాడి ఒక సెవెన్ థౌసండ్ అట్లా పెట్టిచ్చుకొని మనం వాడి తర్వాత వేరేటోళ్ళు ఇ జాయిన్ చెయ్యాలంటే తగ్గుతుందిని వాళ్ళక్ చెప్పాలంట చెప్పి అమ్మి పెట్టాలంట సేల్ చేయాలంట ఏం మెడిసిన్స్ అవి
ఆ
అయితే అన్నది మామే ఒకవేళ ఒకరీ వేస్తా ఉంటే ఎక్స్ప్లేన్ చేయడానికి సార్ తీసుకొని వస్త అన్నది ఉ నన్ను అడిగితే నేనే ఏం చెప్పలేదు. నువ్వు చేస్తే అప్పుడు అన్నావు జాబ్ లేదక్క అని అడిగీనవ్ జాబ్ నువ్వు జెస్తావా అడుగుతున్న
అంటే అవి మ్ ప్రైవేట్ మెడిసిన్స్ లేకపోతే ఆయుర్వేదిక్
ప్రైవేట్ మెడిసిన్స్ గాదు అట్లానే మా అవి ఆయుర్వేదిక్ ఇప్పుడు కాదు డిఫరెంట్ అంట ఏమో మరి తెలవదు.
చెయా
చెయ్యవా
ఉహూ
మా ఫ్రెండ్ రోజు ఫోన్ చేసి అడుగుతంది నన్ను
ఆమె జెతన్ ద
ఆమంట వాడిందంట కానీ ఆమ్మకు తగ్గలేదంటగానీ వేరేటోల్లకు తగ్గిందంట. అదే ఏమ మరి నాకు దగ్గలేగాని వేరేటో తగింది అని చెప్తుంది అంటే నేను నక్ డౌట్ ఆచ్చి ఫస్ట్ చేస్తాన్న తర్వాత అవి అవి మనమే తీసి ఫస్ట్ మనమే కొను కొని వాడాలంటే సిక్స్ సెవెన్ థౌసండ్ అట్లా యితే అంటా అని అంత ఎమౌంట్ లేదు మా దగ్గర
ఆ
అంత ఎమౌంట్ పెట్టాలండి ఇబ్బంది అయితదని నేను జగాను అని చెప్పినా మా పేరెంట్స్ తో మాట్లాడతా అన్నది మా పేరెంట్స్ తో మాట్లాడిన పైసలు లేవు ప్రజెంట్ అని చెప్పినను
చేసేది నువు కానీ నీ నీ పేరెంట్స్ తో మాట్లాడి ఎంటిన
అంటే అమౌంట్ వాళ్ళు పెట్టాలి కదా వాళ్ళుని అడగాలీ కదా
నువ్ వడుతె పెట్ట ఇని ఆమె అడుతే పెడదాంట్
హేమో ఆమె అట్లనే అంటుంది అంటే నెంబర్ ఇచ్చినా ఐన నిన్న చేయలేదంట మా అమ్మ వాళ్ళకి
అయ్యని నమ్మొద్దు
ఏమో ఇగ ఏమో చేద్దాం అన్కున్న నేను బసాడ్ ఒక్క
చూపుటనీ వాడిండు అది బ్రెన్ కెక్కింది
అయ్యో పాపం టెస్ట్ లల్లా బయ్టపడ్డది తర్వాత నా సూపర్ అసైడుకి చెప్తే
కేస్ ఐతద్
ఇందంత ఫేక్ ఐతే ఇదంతా ఫేక్ ఐతే ఇదంత ఫేక్ ఐతే
ఆ నీ ఇష్టం అది చెత్తే చెయ్
చేద్దం అన్కున్న ఏం జాబ్ లేదు గద ప్రజెంట్ చేద్దాం అన్కున్న గని ఫస్ట్ వాళ్ళు సేల్ చేయమంటే చేస్త కాక్పోతె ఫస్ట్ నన్నే కొనుక్కోమంటరు సిక్స్ సెవెన్ థౌజండ్ బెట్టి అంటే నేనే గొనుక్కొని నెన్ వాడినంక నమ్మియ్యాలంటె కష్టం గద ఊర్ల డాక్టర్ సర్ఫికెట్ ఇత్తరు మ దెగ్గరున్నై మెడిసన్కి సర్టిఫికేట్స్ అంటుర్రు గని డాక్టర్స్ చెప్తనే విననోళ్ళు నార్మల్ మనుషులు చెప్తే విన్ వింటరా
గదే నేనన్నది
నేను నేన్ అన్న ఐనా నా ఫీల్డ్ అది గాదు అది సైన్ నాది మా అద్ సైన్స్
ఈరోజులల్లా అవ్వ ఆ డాక్టర్ రాశ్నయే వాడట్లేదు
అం
ఆయుర్వేదిక్ వాడ్ వాడ్తరా
అవి మెడిసెన్స్ అంటారు మందులె అని అంటార్లే గాని మనం మనకి దెల్శిన డాక్టర్ చెప్తేనే ఒక్కడ్కి తెలిసినట్టు ఆలోచించుకో వాడతాం మనమే మనం వాడంది బైటోల్లు వాడ్తర
ఆ వా
ఒక అమ్మాయికి అదె మా దగ్గర ఒక అమ్మాయికి బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది చి చిన్నప్ పడ్ నుంచి అట్లనే ఉన్నది ఆ పాపకు అయితే ఆమె వాడమని చెప్పు వాడ్తే అంతే మా చుట్టాలమ్మాయి
అ
తగ్గుతదీ అది వా ఆమె వాడిన్ తర్వాత నమ్మేయుచ్చు అందర్ని అని అంటె అమ్మాయి ఎక్కడ్నో చూపిచ్చుకుందంట పెద్ద హాస్పెటల్లో చూపిస్తనే డాక్టర్ అన్నడంట అవ్వి అన్నీ దానికి జాయిన్ ట్టె ఉన్నయ్ అమ్మ బ్యాక్ బోన్ కి అమెకి చేయ్ చిన్నగొచ్చింది కాబట్టి బ్యాక్ బోన్ కి జాయింట్ అయ్యింది ఆప్రేషన్ చేస్తె సక్సెస్ అయిద్దో కాదో తెల్వదు నువ్వే మెడిసిన్స్ వాడొద్దు పైన్ ఒస్తే కొస్సేప్ బడుకోవాలి డోలో టాబ్లెట్ ఏస్కో అన్ చెప్పిండంట చాలా పెద్ద హాస్పిటల్ స్టేట్ లనే పెద్ద హాస్పిటల్గ్ పోయోస్ కనే అట్ల యెప్పిర్రు ఇగ ఈ చిన్న చిన్న మెడిసిన్స్ వాడ్తే ఆమెక్ ఎమన్న ఎఫెక్ట్ ఐతె నా మీదిక్ రాదా ఎందుక్ రాదు ఒస్తనే ఒస్తద్ వాళ్ళు ఫుల్లు డబ్బుల్ వెట్టి చేప్
ఐన అంత అవస్రమే లేదు గవివాడి ఈ ఏమంట ఈ రోజులల్లో ఎన్ని ప్రైవేట్ కానట్లేవ్
కొంతెం ఉ ఆమెకి ఆమెకి మ్యారేజ్ అయింది అయితే అమంటుంది కదా ఇగో మన కాల మీద మనమే నిలబడాలి ఇప్పుడు చెప్తాంది
ఉ
నేయన కరెక్టే కానీ నేను గ్రూప్ ప్రిపేర్ అయితా వేరే జాబ్ చూసుకుంటా అని నేనన్న అన్ టే మీ అన్నయనే వాళ్ళ హస్బెండ్ అంట ఆ ఆయన చేసే జాబే వదిలి పెట్టి ఇది ఇందులో జాయిన్ అయిండు ఇట్లా మంచి జరుతది సారు ఆఫీస్ బెటర్ అంత ఎ వస్తుండు వస్తది అని చెప్తాన్ నాకెట్ల అయితే నేన్ ఇవ్వాళ ఏమో చేసుకోలేనని పెట్టుకోనిఉంటి షాప్ పెడితే చేయమంటే అప్పుడు వర్క్స్ చేసుడే ఇప్పుడైతే సిలింగ్ ఇట్ల చెయన్ నా దగ్గర అమౌంట్లేవ్ అని చెప్పిండు ఇగ
ఆహా
ఏమన్నా అయితే ఏమన్నా ఉన్నదా మాకు ప్రాబ్లం అయితది కదా
ఊరోళ్ళతోటి వాడిచ్చి ఏమన్నా అయితే ఇంటి మీదికి వస్తారు
అంటే ఫస్ట్ నేను నేను వాడిన గాని ఇబ్బందే కదా నాకూడా ఏ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళ ఇచ్చిన మెడిసన్స్ వాడితే ఎఫెక్ట్ అయితది కదా
అవును
మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ బాగా ఇట్లానే మెడిసన్స్ ఆ మెడిసన్స్ ఈ మెడిసన్స్ వాడితే ఆమెకు రెండు కిడ్నీలకు ఎఫెక్ట్ పడి డయాసిస్ చేసేన్డు అసలు ఆమె పాపం ఏం తినదు తాగదు కిడ్నీ కరాబైనయంట రెండు కిడ్నీ కరబేనాయంట
ఓ
అవును చేస్తం ఆ రోజు అసలు పాపం చానా కష్టం ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి బాగా టాబ్లెట్స్ ఇట్లనే ఎవరు చెప్పిన నమ్మి నొప్పి తగ్గుతది కదా ఇప్పుడు ఆ టైం వరకు తగ్గిపోతది కదా అని చెప్పి ఆమే వాడి ఇప్పు లెఫెక్ట్ తెచ్చుకుందామే అయితే మస్త్ ఎఫెక్ట్ అయింది ఆమెకి మస్త్ సిబ్బంది ఐతుంది అమెని ఇప్పుడు వన్ మంత్ నుంచి హాస్పిటల్నే ఉంచ్ చీర్
అవునా
నాకు అదే గుర్తొచ్చింది వద్దని చెప్తా నువ్వు కూడా చేయవు కదా అని అన్నదామె అమె ఉంది కదా మీ ఇంటి పక్క క్కన అమ్మాయి ఆ అమ్మాయి చెప్పరాదు అని అంటే ఆమె చేయదక్క ఎట్లయినా చెప్పిన అంటే ఒకసారి ఫోన్ చేసి అడుగు అని అంటే సర్లే అడిగి చెప్తాలే అని చెప్పిన
ఉమ్ హు
సరేలేరా వద్దని చెప్తా మరి ఆ సరే
ఆ